హలో నమస్కారమండి
ఆ నమస్కారం బాగున్నారండి మీరు
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా అండి.
ఆ దాన్నా ఎం చేసున్నారండి ఫ్రీగా ఉన్నారా?
ఆ ఫ్రీగానే ఉన్నామండి.
ఆ మీకు హోమ్ ఫుడ్ ఇస్టమా, లేకపోతే ఫాస్ట్ ఫుడ్ ఇస్టమా అండి.
ఏమో మీ వాయిస్ వినపడట్లేదండి.
ఓకే
హలో
హ ఇప్పుడు వినిపిస్తుందా?
ఆ ఇప్పుడు వినిపిస్తుంది.
ఆ ఓకే నేనే చిన్నగా మాట్లాడినాను.
అవునండి హుహు
ఎప్పుడు ఇష్టం మీకు బాగా
అంటే హోమ్ మేడ్ ఫుడ్ ఏదైనా తింటామండి. లైక్ స్వీట్స్ గానీ, ఏమన్నా హాట్ కూడా తింటాము. కానీ ఇంట్లోవే ఎక్కువ ప్రిప్ చేస్తామండి.
అవును కానీ ఇంట్లో ఉన్న ఫుడే చాలా హెల్తీ కానీ మనం బయట ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం.
అవునండి ఇంకెప్పుడైనా ఇంట్లో చేసుకు వండుకోవడానికి వీల్ కానప్పుడు ఇక్కడ బయటికి వెళ్ళినప్పుడు ఇంకా బయట ఫుడ్డే తింటాం కదా.
ఆ అదే బయట ఏం ఇష్టం మీకు
అంటే ఏవన్న టిఫిన్స్ తింటూ ఉంటాము లేకపోతే ఏమైనా స్నాక్స్ అవి బా తింటామండి పిజ్జాలు బర్గర్లు ఇవి
ఫాస్ట్ ఫుడ్ అంటే గోబీ నూడుల్స్ పానీపూరి
ఆ తింటామండి అవి కూడా కానీ రేర్గా అండి ఎప్పుడో వన్ మంత్ టూ మంత్స్ కి ఒక
ఓ చాలా అందరూ ఇష్టపడతారు పానీపురి ఎవరు ఇష్టపడకోకుండా ఉండరు
అవునండి మీరు తింటారా అండి బయట ఫుడ్
ఆ చాలా బాగా తిండా అండి ఎక్కువ పానీపూరి పనీపూరి గోబి న్యూడిల్స్ ఇలాగా కానీ అ చాలా అన్ హెల్త్ ఫు కదా? అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు తింటూ ఉంటాం
అవునవును అంటే మంత్ కి ఒకట్ ఒకటీ రెండుసార్లు ఖచ్చితంగా తింటారన్నమాట
మీరు
అంతే అండి మంత్ కి ఒక్కసారో లేకపోతే టూ మంత్స్ ఒక్కసారో అట్లా తింటామండి రెగ్యులర్గా వీక్లీ బేసిస్ అయితే ఏం తినమండి
ఓ ఆ అలా తిన్నా కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాలేండి మ్
అవునండి రోజు తింటే కూడా బయట ఫుడ్ అంత హెల్తీగా అంటే వాళ్ళు అంత హైజెనిక్ గా చెయ్యరు కాబట్టి అన్నీ రియూస్డ్ ఆయిల్స్ ఎక్కువ యూస్ చేసి చేస్తూ ఉంటారు బయట
అందుకే అంతగా తినకూడదు ఎప్పుడు ఒకసారి ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అలా తింటే మంచిది ఆ ఆ ఇంకా కొంతమంది అయితే ఇంట్లో కూడా బెటర్ ఇంకా కష్టంగా తింటారు కదా బై
అవునండి మేము కూడా అప్పుడప్పుడు ట్రై చేస్ స్తుంటాము ఇట్లాంటివన్నీ కరోనా టైంలో అయితే ఎక్కువగా చేస్ కునే వాళ్ళము పనీపూరి గోభీ ఐస్ పిన్స్ ఇట్లయి కూడా ఇంట్లో బాగా ట్రై చేసాము అప్
ఐస్ క్రీమ్స్ కూడా ప్రీపేర్ చేస్
ఆ అవునండి చేసి స్తామండి కరోనా టైమ్ంలో చేసాము చాలా బాగోచ్చిందా
ఆ గై మేం ఇంకో సెలర్ కానీ అప్పుడు ఇంకా ఏదో ఇంట్లో చేసుకునే వాటితోనే తినేవాళ్ళం ఇంకా బయటవన్నీ తినకూడదు కదా ఆ టైమ్ లో
ట్టి మైన్గ ఇప్పుడు చాలా బాగా చేసుకుండే వాళ్ళం అండి ఇంట్లోనే ఏం తినాలనిపించినా ఇం ఇంట్లోనే చేసుకుండే వాళ్ళం ఉండే వస్తువులతో
హ్మ్ బిర్యానీ నీ మీకు ఇష్టమనా అండి తినడం
మండి బిర్యానీ కూడా మేము ఇంట్లో చేసుకొని తిం టమండీ
అన్ని ఇంట్లోనే ప్రిపర్ చేసుకునేటట్లు ఉన్నారు
ఆహా అవునండి మాక్సిమం ఇంట్లో చేసుకోవడానికి ఇష్టపడతాము ఇంకా బిర్యానీ అంటే ఇంక అందరు తింటాం కాబట్టి ఇంట్లొ
అవును అందరూ తిన్డానిక ష్టమండి
అవునండి మీరు తింటరా అండి బిర్యాని
ఆ తింటామండి ఎక్కువ ఇంక ఎక్కడన్న బయట వెళ్ళినప్పుడు హోటల్స్ లొ తింటా ఉంటం ఇంక లేదన్న ఇంట్లొ సండె టైమ్స్ లొ కర్రీ చేస్తా ఉంటారు మీకు వెజ్ ఇష్టమా నాన్ వెజ్ ఇష్టమా అండి
నాన్ వెజ్ ఈ రెండ్ ఈ రెండు ఇష్టమే అండి కానీ ఎక్కువగా తినేదైతే వెజ్జే అండి
వెజ్జా ఆ ఓక్
ఆ వీక్ లొ కొన్ని డేస్ నాన్ వెజ్ తినం కాబట్టి వెజ్ అయ్తె రెగ్యులర్గ రోజు తింటాము ఇంగ సండేస్ అలా ద నాన్ వెజ్ తింటాము
ఊ
మీరు తింటారా అండి రెగ్యులర్ గ నాన్ వెజ్జు
రెగ్యులర్ ఏం లేదు వీక్లీ వన్ టైం
అం అంతె అంతేనా అండి ఒకే మీక్ నాన్ వెజ్ లేద్ ఇష్టమ అండి చికె క్కెన మటన ఎగ్
ఆ ఓన్లీ చికెన్ చిక్ కెనా లేద్ ఓన్లీ చికెన్ విత్ ఫిష్ ఇర మటన్ ఏది తిననండి నేను
అవ్ను ఒన్లీ చికెన్ ఒన్లీ ప్రొటీన్ రిచ్ చిన్న చికెన్ ఒకట్ తింటారా
మీరూ చికెన్ మటన్
ఆ అన్ని తింటామండి ఫిష్ తింటాము చికెన్ తింటాము ఎగ్ తింటాము ఆ ఫిష్ తింటె చాల మంత్స్ ది కదా రేర్గ తిన్నా కూడ ఫిష్ అయితే తింటాము జస్ట్ వన్ టు పీసెస్ కాని కాని ఎప్పుడన్న ఒక్కసారే అండి ఏమి త్రీ మంత్స్ కోక్కసారో అలాగ ఫిష్ అయితె తక్కువే ఇంక చికెన్ మటన్ అయితే ఇట్ల వీక్లి ఒక్కసారె తింట్ తామో
మా ఇంట్లొ అందర్ తింటారు కాన్ నాకెందుకొ అలవాట్లేదు
అవునా అండి ముళ్ళులు ఉంటయ్ కద చేపలొ తినల్లంటె కొంచెం మందికి ఇష్టం ఉండదు అవును
అందుకె తినడం కూడ అంతగా ఇష్టపడను చిక్ చికెన్ బిర్యానీ చికెన్ కబబ్ ఇవి చికెన్ లాలీపప్ అన్నీ చికెన్ తనే
అ ఓకే బాగుంటుందిలేండి చికెన్ బిరియాని చికన్ ఇంక కబాబా ని ఇంక చికెన్ అలవాటు అయితే చికెన్లో చాలా వెరైటీస్ ఉంటాయి కాబట్టి అన్ని తిన్నట్టే ఉంటది ఏం ప్రాబ్లం ఉండదు
ఆ అన్ని దాంట్లోనే తి తిన్నా ఇంతవరకుయితే ఎప్పుడు ట్రై చేయలేదు ఫిష్ ఇవన్నీ
ఆ
ఫిష్ కవా కూడా బాగుంటుంది అంటారు ఎప్పుడు తయ ఆ మెకిన్
ఫిష్ కర్రీనే ఎక్కువ ఇష్టం అండి ఫిష్ ఎక్ ఎక్కువ టేస్ట్ ఉండదు కాబట్టి ఇదైతే పులుసుతో బాగుంటుంది జస్ట్ ఫ్రై అంటే పైన ఒ క్కటి ఫ్లేవర్స్ ఉంటాయి లోపలంతా అట్లనే ఉం
ఆ కే ఎఫ్ సి చిక్కెన్ కూడా కే ఎఫ్ సి చికెన్ కూ అలాగే అనిపిస్తాది పైన ఒక్కటి కొంచెం
ఆ క్రిస్పీగా బాగా మసాలాస్ ఉంటాయి లోపలంతా మామూలుగా ఉం టది చిక్ కెన్
సో అట్లా అనిపిస్తాది కే ఎఫ్ సి కూడా
కొన్ని చికెన్ కబాబీవే కొంచెం ఫ్లేవర్స్ ఉంటాయి చిన్న చిన్న పీసెస్ కాబట్టి
ఆ బెటర్ అవి
అవునండి
వెజ్ లో ఏమి ఇష్టము అండి మీకు
వెజ్లో పన్నీర్ పన్నీర్ బాగా తింటామండి
పన్నీర్ ఓకే పన్నీర్ మసాలా చికెన్ బ టన్ పనిరో ఏదో చేస్తా ఉంటారు మామూలుగా అయితే ఇం
ఆ పాలక్ పన్నీరు ఇలా పన్నీరు బిర్యానీస్ పన్నీర్ ఫ్రైడ్ రైస్లు చేసుకుంటున్ టా ఉండి బాగానే పన్నీర్తో స్టాటర్స్ లాగా ఏమైనా కూడా ట్రై చేస్త
ఆ పాలక్ పన్నీర్ తిన్నావా సారి మా ఫ్రెండ్ తెచ్చింది అది చాలా టేస్ట్ అనిపిచింది
చాలా బాగుంటుందండి పాలక్ పన్నీర్ హెల్త్కి కూడా మంచిది కదా ప్రోటీన్ ఉంటది కా పన్నీర్ లో వెజ్ వాళ్ళకి బెస్ట్ సోర్స్ అండి ఇవి
ఆ ఇంకా వేరే ఆప్షన్ నాన్ వెజ్ తిన్నకూడదు అనుకున్న వాళ్ళకి రైస్లో పాలక్ పన్నరు ఆ మష్రూమ్స్ మష్రూమ్
తక్కువేనండి మష్రూమ్స్ ఆ బాగుంటది మేమైతే తకువే అండి మష్రూమ్స్ ఇంట్లో అయి ఎప్పుడు చేసుకోలేదు ఇట్లా బయట ఎప్పుడైనా ఫ్రైడ్ రైసెస్ లేకపోతే ఏదనా బిర్యానీస్ తిన్నాము కానీ ఇంట్లో అయితే స్పెషల్ గా ఉండు కొనైతే ఎప్పుడు తినలేదండి మష్రూమ్స్
ఫ్రెష్ గా ఉంటాయి లైక్ ఏదో అనేసి మనకి తెలిదు కదా మష్రూమ్స్ గురించి అని ఫ్రెష్గా ఏమి ఉంటాయో తెలిదుని కొనుక్కోవడమే మానేసామండి
అవును మనం చెప్పలేము అవి అసలు ఫ్రెష్ ాాల బయట దొ బను
ే ఎందుకులే అనేసి పన్నీర అయితే మేము ఇంట్లో చేసుకోవచ్చు కాబట్టి
ఆ ఆ బాగా చేసుకో చాలా మంది హోమ్ మేడ్ గానే చేసుకుంటారు పని కొంత వందంద బయటా బయ
అంట అంటే అంత ఫ్రోజన్ పెట్టింటారు అంత బాగుండవ అనేసి మేము కూడా ఫ్రెష్గానే చేసుకొని తింటామ అండి
ఆ అదే అండి మేము ఈ పన్నీర్ అంతగా చేయము ఇంలా ఎక్కువ నాన్ వెజ్ చేస్తాము ఇంలా చెయ్యాలంటే
అవునండి
ఆ చికెన్ ఫిష్ చేస్తా ఉంటారు మా ఇంట్లో కూడా ఆ రోజుగా చికెన్ కూడా చేస్తారు
మీీరు తిన్నారూ అంతే కదా ఆ
పిజ్జా పిజ్జా బర్గర్
అవన్నీ తింటామండి అవి కూడా అదే చెప్తున్నా కదా టూ మంత్స్ త్రీ మంత్స్ ఒకసారి ఇలా తిపుద్దు అయినప్పుడు తినేస్తాము పిజ్జా బర్గర్ ఇట్లాన్నీ ఒకే రోజే ఇంకా లేదు అంతేమి ఇంట్రెస్ట్ రాలేదు అ ఏం తెచ్చుకోము
ఆ బర్గర్ ఇష్టమా పిజ్జా ఇష్టమా అండి మీకు
ముందు అయితే ఎక్కువ పిజ్జానే తింటుంటుే మీ ఈ మధ్య బర్గర్స్ ఎక్కువ అలవాటు అయినాయి బర్గరే ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్ చేస్తాము
ఆ కానీ అది అన్హెల్త్ అంట రెక్ో తినకూడదు
అ మిల్క్ షేక్ అంతా అవి ఇవి ఇంకా తాగేదండి బయటికి పోతే
ఆ
ఇంక ఇప్పుడు సమ్మర్ కదా కంపల్సరీ ఇంకా జ్యూసెస్ ఖచ్చితంగా చెరుకు రసం ఇట్లాంటివివన్నది తాగుతాం బయటం
అవును రెగ్యులర్గా వెళ్తుంటారా బయటికి కండి మీరు
ఆ వెళ్తుూ ఉంటాం అండి వీక్లీ వన్స్
వెళ్నపుడు కనీసం ఏదో బర్గర్
ఆ కానీ మేము జ్యూస్ అయినా తాగుొస్తామ అండి ఖచ్చితంగా ఇవనీ కాదు గాని జ్యూస్ అన్నా తాగుతాము చెరుకురసం ఇట్లాంటివన్నా
నేను కూడా అంతేనండి బయటకి వెళ్ళిన కూడాఖచ్చు తంగా బయ ట ఫుడ్ తినేసి
ఇంకా మనం బయటికి వెళ్ళామంటే ఇంకా ఖచ్చి తంగా ఏ దో ఒకటి మన కళ్ళని ఆకర్షిస్ స్తాయి కాబట్టి ఏదో ఒకటి తిని తాగి వస్తాం ఇంటికి
ఎంత బాగా చేసినా అసలు తినబుద్ధి కాదు బయట వైతే మనకి కావాలి అది అనిపిస్తారు
రోజు ఇంట్లో ఫుడ్ డే నా అనిపిస్తది కాబట్టి బయటికి పోయినప్పుడు మరి తిన్నాక రిగ్రెట్గా ఫీల్ అవుతాం అయ్యో
అవ్ ఊరికే తిన్నమన అవు థ్యాంక్ యూ అండి మీ సమాచారం స్పందించినందుకు ధన్యవాదం
థ్యాంక్ యూ అండి